హలో ఆ బావున్నామండి మీరు బావున్నారా
హ్మ్ బావున్నామండి ఏం చేస్తన్నారు
ఏం చేయలేదండి మీరేం చేస్తున్నారు
మేమ ఏం చేయలేదండి ఖాళీగానే ఉన్నాము
తిన్నారా టిఫిన్ ఆ తిన్నామండి
ఏం తిన్నారు
మేము దోశ ఉర్లగడ్డ కూర తిన్నామండి
ఆహా
హ్మ్ మీరేం తిన్నారు
మేం చపాతి నూనొంకాయండి
అవునా హ్మ్ ఏం చేస్తారండి మీరు వర్కింగ్ ఉమెనా లేదంటే హౌస్ వైఫ్ ఏనా
హౌస్ వైఫే అండి
ఆహా
మీరు
మేము హౌస్ వైఫే అండి
అవునా
ఆ లేదండి ఇంటి దగ్గరే ఉంటాము
ఊహూ
హ్మ్
పని అయిపోయిందా ఇంట్లో పని
ఆ అయిపోయిందండి మీదయిపోయిందా
ఆ అయిపోయిందండి ఆఫ్టర్నూన్ మళ్ళీ లంచ్ చేయాలా
హ్మ్ మేము అంతే అండి లంచ్ చెయ్యాలా
ఏం చేయాలో అర్థం కాలేదు
ఆఫ్టర్నూన్ పప్పన్నం చేయాల్న మీరు
మేము రైస్ చేసి రసం చేయాలండి
అవునా
హ్మ్ మిరియాల రసం
అవునవునులేండి మిరియాల రసం ఎట్లా చేస్తారో ఒకసారి చెప్తారా
ఆ చెప్తామండి మిరియాలు తీసుకొని కొన్ని మనకి
హ్మ్ అవును లెండి
ఆ తర్వాత కొద్దిగా సాల్టు కొత్తిమీర ఇవన్నీ కలిసి గ్రైండ్ చేస్తామండి
అవునులేండి ఆహా
మరి తిరువాత వేసి నార్మల్గా జీలకర్ర ఆవాలు కరివేపాకు ఒట్టి మిరపకాయలు ఇవి తిరువాత కేేసి ఎర్రగడ్డలు
అవునులేండి ఊహూ
ఆ ఇవి దా మిక్సీకి వేసుకుంటామే అవి దాంట్లోకి వేసి తిరువాతలకి ఆ తర్వాత ఇంత పుల్సు పోస్తామండి బాగా మరిగేటప్పుడు ఆఫ్ చేస్తాం
అవును లేండి మేమూ అలానే చేస్తామండి
అవునా
ఊమ్ ఏమంటే మేము టమోటాలు అవునండి ఆ మసాలా మసా అలా ఆడిచ్చి చేసినామండి
అవునా
అవునండి అల్లం తెలవయి పేస్ట్ కొంచెం కో కొబ్బరి అలాగే కొన్ని చి అన్నీ బాగా మిక్సీకి వేసుకొని తర్వాత ఊర్లాగడ్ గడ్డ టమేటా ఎర్రగడ్డ అన్ని కట్ చేసేసుకొని ఆ మళ్ళీ ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో అన్ని మసాల అదే జీలకర ఆవాలు కరేపా అవన్నీ వేసి ఆ అవునండి దాంట్లో వేసుకొని తర్వాత ఉర్ళగడ్డలు ఆనియన్స్ రెండు వేసి టమట అవన్నీ బాగ మగ్గిచి పసుపు ఉప్పు వేసి తర్వాత వాటిని గూడ కొద్దిసేపు మకిచ్చి మసాల ఐటమ్స్ మసాల అంతా వేస్తామండి
ఓహో
అవునండి హోమ్మేడే హోమ్మేడే లేదు లేదండి ప్యాకెట్స్ మంచిది కాదు గా అ
అవునా
ఉ అందుకనేసి హోమ్ మేడే చేసుకుంటాం
అంటే ఇంట్లోకి వెజిటేబుల్స్ ఇట్లాంటివన్నీ తీసుకోవడంమీన మీరే ఇంటి దగ్గర పండిస్తార
లేదండి బయట కొనుక్కుంటాం మేము
మీరు మీరు ఇంటి దగ్గరే నేన
లేదు లేదండి మేము కూడ అన్ని బయట నుంచి తీసుకోవాల్సిందే షాపు నుంచి
ఉహు వాతావరణమే ఎట్లుందండి అక్కడ
ఇప్పుడు ఎండల కాలం కదా అండి ఎండలు చాల ఎక్కువగా వస్తన్నాయి ఇంట్లో నుంచి బయటకు వస్తానే చెమటలు పుడతాయి ఇప్పుడు
ఆఅవున్లెండి మా సైడ్ కూడ చాల ఉన్నాదండి ఇక్కడ టెంపరేచర్ అంత
ఆహా
హు
అంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ ఎండలు అవుతాయండి మార్చు కదా
అవునవును చాలా మార్చ ఎండింగ్ అంతా ఎక్కువ అయిపోతాయి ఎండలు
అవునండి
ఉ చలి కాలం ఈసారి చలి కూడ చాల ఉందండి ఈసారి
అవునండి ఐస్ మంచు కుర్చే వరకు ఉంది అంతగ
ఈసారి ఎండలు కూడ ఎక్కువ ఉంటాయి అవునవును
అవునండి
మీంట్లో ఇక ఎవరో ఉంటారండి మీ ఇంట్లో బాబు స్కూల్ కెళ్తాడ బాబు స్కూల్ కెళ్తాడ మేము మా ఇంట్లో మా ఇంట్లో పాప బాబు పాపలను బాబు ఆ మా ఆయన నేనే ఉంటాం మా పాప బాబు స్కూల్కి వెళ్తారు
అవునా మీ హస్బెండ్
మా ఆయన మా ఆయన ఆ షోరూమ్లో పని చేస్తాడండీ
ఓకే ఓకే
హ్మ్
అంటే మీర్ ఏమైన్నా ఫార్మింగ్ చేస్తారా అండి ఊరికే
ఆ లేదండి ఇంట్లోనే మీరు మీరు మీ ఆయన ఏం చేస్తారండి
మా హస్బెండ్ ఫార్మింగ్ అండి
అవునవునులేండి ప్రజెంట్ అవునవునులేండి మీదైనా ల్యాండ్ అంత
ఆ మాదే అండి
ఆహా ఇంకా
కవులకు చేసేది అట్లా ఏం లేద అండి
మా మేమేం చెయ్యమండి మా ఫాదర్ వాళ్ళు చేస్తారు ఆ అవునండి
అవునా
హ్మ్
అంటే పల్లెల్లో నార్మల్గా ఉగాది పండగ అంటే బాగా జరుపుకుంటారు కదా ఎప్పుడు మీ సైడ్ కూడా బాగా చేస్తారా
ఆ మా సైడ్ కూడా బాగా జరుపుతారండి అది ఫస్ట్ పండగ కదా ఆ పండగతోనే ఆహా అలాంటివేమి చెయ్యరు ఉన్న ఇంటి వరకే అన్ని ఇంటికి గుమ్మానికి తోరణాలు కట్టుకొని మామిడి తోరణాలు తర్వాత ఇంక స్నానాలు చేసి దేవుని పూజ చేసి అంతే బో చేస్తాము అట్లా ఊరేగింపు అదంతా అయితే చెయం మా సైడ్ మీ సైడు
మా సైడ్ చేస్తారండి ఉగాదికి ముందే అంటే గుడి ఉంటది కదా నరసింహస్వామి గుడి ఇక్కడ బాగా చేస్తారు ముందే పెయింట్ అన్ని వేపిస్తారా గుడికి
ఆహా అవునులేండి
ఆ విగ్రహం ఊరంతా ఊరేగిస్తారండి నైట్ అంతా
ఆ హ్మ్ అవనులెండి
మళ్ళీ మార్నింగ్ అయితే పొద్దునే ఇంగ ఉగాది పండుగ రోజు పొద్దునే తొందరగా లేసి స్నానాలు చేసి గుమ్మానికి తోరణాలు కట్టి ఇంట్లో అంటే దేవుని పూజ చేసుకొని ఇంట్లో టెంకాయ కొట్టుకుని కొని ఆ తర్వాత గుడి దగ్గరికి వెళ్తారండి
అవునవునులేండి మా సైడు ఇదంతా ఏమి ఉండదండి ఉరికనే మామూలుగా ఇంటి వరకి చేసుకుంటారు మా సైడ్
ఆహా
ఉమ్ ఆ అండి జరుపుకుం టాము
ఓహో
ఉమ్ మీ సైడు జరుపుకుంటారా? అండి హోలీ
మా సైడు పల్లెల్లో తక్కువ అండి. సిటీస్ లో అయితే జరుపుకుంటారు.
అవునవునులేండి
అంటే ఎవరో కొందరు చేసుకుంటారు.
ఆహా రంగులు పూసుకోవడం. అలా చేస్
ఆ చేసుకుంటాం, చేసుకుంటామండి.
అవునండి
మీ సైడు మీరు చేసుకుంటారా?
ఆ అంతే అండి. ఒక రకంగా చేసుకుంటాం మా సైడు. మరి ఏం పెద్ద పడుగలాగ్ ఆ అవునండి. ఆడుకుంటారు. మరీ ఏం పెద్దలు పెద్ద పండగలాగా కాకోకుండా. ఒక రకంగా చేసుకుంటాం.
అవునా
ఉమ్ అవునండి
రెబ్
ఉమ్ ఓకేమండి. ఆ స్వీట్స్ చేసుకుంటామండ్ డి. ఏదో ఒకటి సేమియా, పాయసం అట్లా చేసుకుంటాం.
బయ్ళ్ళ పాయసం ఇట్లాంటివి చేస్తారా?
ఆ చేస్తామండి. మీరేం చెయ్యరా ఆ రోజు? టే సీమియా పాయసం అట్లా చేస్తామండి.
అవునా
ఆ మీ సైడ్ మీ సైడ్ ఏం చెయ్యరా?
మా సైడ్ ఎక్కువ సేమియా పాయసము. ఇట్లా ఉగాది, సంక్రాంతి ఇట్లా పండుగలకైతే. అవే మీరు బొబ్బట్లు అంటారు గాదా. ఓల్గాలు
అవుననులేండి. ఆహా మేము మేము అంతే అండి ఉగాదికి, సంక్రాంతికి అట్లా చేస్తాము ఒలిగాలు
అవునా
ఉమ్ అవునండి ఆ ఏస్తామండి ముగ్గులేసి గొబ్బె మ్మల్ పెడతం. మూడు రోజులు బాగా జరుపుకుంటాం. మా అమ్మ వాళ్ళ ఊరికెళ్తమా. ఆ అవునండి మూడో రోజ అ ఇవి మాంసం తెచ్చుకుంటాం ఆ రోజు
అవునండి
మీరు అండి
మేం అంతే అండి. ఫస్ట్ రోజు గుమ్మడికాయ్ కొట్టి. గొబ్బెమ్మలు పెట్టి ఇట్లా చేస్తాము. రెండో రోజు బాగ సంక్రాంతి కదా. ఇగా పెద్ద ముగ్గులు ఏసి. రంగుల్ ముగ్గులు దాని మీద గూడా. పూలు ఏసి, గొబ్బెమ్మలు పెడతామండి. ఓల్ గొబ్బెమ్మలు పెడతాం. నార్మల్గా మేము
అవునవునులేండి. మూడు రోజులు బేము గూడా మూడు రోజులు పెట్టుకుంటాం.
ఆ పూజ్ చేసుకొని బాగా. ఫస్ట్ రోజు నుంచి, మూడో రోజు వరకు చేసుకుంటామండి.
అవునవునులేండి ఉమ్ ఆ చేస్తామండి మేం చేస్తాం.
ఆ
ఉమ్
ఆఫ్టర్నూన్ కి ఏం
ఆఫ్టర్నూన్ కి అదేండి. పప్పన్నం చెయ్యల్ల ఉ
సరే అండి
ఆ సరే అండి